లో
అలా
వినబడుతందారా?
ఆ వినబడుతాంది, నాగ్గుడా అట్లనే పడ్డది గాని ఇప్పుడు వినబడుతాంది.
పట్టదా అట్లనే?
అట్లనే పడ్డది గనీ ఇప్పుడు వినబడుతాంది.
ఆహా ఎంజేత్తాళ్లు?
ఏం లేదు
ఏం కూరండుకున్నరు?
క్యాలిఫ్లేవర్
క్యాలిఫ్లవరా మంచిగున్నదా కూర?
మంచిగనే ఉన్నయి
వంటలన్నీ వండొత్తాందా?
వండచ్చు
వండచ్చా
హ్మ్
ని నెక్లెస్ అచ్చిందా?
అచ్చింది.
ఎన్ని తులాలు పెట్టి కోనుకున్నవు?
ఎమొ రెండు చేయమంటే వాడు తులమ్నరనే చేసిండు
అయ్యో తులంనరనే చేసిండా?
ఆ రెండు మూడు నెల్లైతాంది దీస్ కచ్చి ఉండే ఫోటోల ఆ
ఈ మధ్యల షాపింగ్ ఏం చేసినవు మరి?
ఏ షాపింగుల్లేవ్ ఏం లేవ్
హైదరాబాద్ లుంటానవ్ షాపింగ్ చేత్తలేవా?
ఇగ షాపింగ్ అంటే షాపింగ్ చేసేంత టైం ఉంటలేదు, షాపింగ్ పోయ్యేంత మనీ ఉంటలేవు.
పైసల్తోటచ్చ్ చ్చింది కోసం
ఆ మళ్ళా మాకు ఊర్లు తిరుగుడే పెద్ద షాపింగ్.
ఇంకేంది అందుకే సోంతుల్లనే ఉండాలే ఈ
ఏ సంతులనే ఉండాలి మరి
ఈ ఊరు ఆ ఊరు తిరుగనే యాష్ట్ ఒత్తంది
యాస్ట్ వస్తుంది మూడు ఇండ్ల తిరుగుడు అయితుంది మూడు ఇండ్ల కాడికి పోవుడు అయితాంది అమ్మోళ్ళు అత్తమ్మళ్లు ఈడికి రావాలి ఇంక బట్టలు మూడిళ్ళ కాడ బట్టలు ఒక్కింటికాడ లేవు
అ
ఇగ ఒక్కింటి కాడ ఉంటే ఏదైనా మంచిగ ఉంటది
ఆ
మాకు జర్నీ చేసుడే పెద్ద టూర్ అయితుంది
మాకూడ అదే యాష్టకొత్తాందమ్మ
సమ్మక్కకు పోయినమా సమ్మక్కకు ఐదు రోజులు లీవులు
ఆ
ఇంగా మళ్ళ మోన్న మాక్క జాతర రోజే పోయినం గురువారం మెయిన్ గురువారం పోయినం అరోజు చిన్నోని బర్డే పొద్దున కేక్ కట్ మధ్యాహ్నంబోతే వచ్చేసరికి నైట్ నాలుగయింది
ఆ
ఇంగ మళ్ళా కాసేపు పడుకొని అమ్మోళ్ళు మళ్ళీ బంతి అమ్మో చెత్తదంటే
ఆ
పన్నెండింటి వరకు మళ్ళ అమ్మోళ ఇంటికి వచ్చినం
ఆ రోజే
ఇక్కడ ఎవ్వలేరు మళ్ళా ఆ రోజు మళ్ళా తెల్లారి శుక్రవారం అమ్మోల్ల ఇంటికాడ ఎవ్వలేరు అమ్మును నాన్న ఇద్దరే మేమిద్దరమేనా అంటే మళ్ళ పోయి ఛాయి చెత్తే మంగళారతి పాట్టనీకి కూడా లేరేవ్వరు
అక్క వాళ్ళు రాలే మరి
రాలే వాళ్ళు పాట్నాలు వేసుకుంటే వాళ్ళ పట్ట లకే తమ్ముడు కూడ రాలే
ఆ
నేన్ పొయ్య మంగళారతి పట్టినాము ఇగ గొర్రెని కోసిండు అన్న ఇ వండనే కూడా ఇవ్వలేరు మళ్ళా నేను బగార డెక్ రిష్ణు కూరోండిన నేనున్నమ్మ ఇ అక్కడి కయ్ అయిపోయింది అక్కడ అయిపోయినాక శనివారం ఒక రోజు ఉన్న మళ్ళీ ఆదివారం మొత్తం ఆ బిడ్డ కొడుకు పుట్టినంటే కరీంనగర్ పోయినాం
కరీంనగరా
కరీంనగర్ పోయి ఆ నైట్ ఇక్కడికొచ్చినాం
ఆ
ఉంహు ఇక మళ్ళా వారం రోజులు కాలేదు మళ్ళా మా అమ్మోలు పట్నాలు వేసుకున్నారు శివరాత్రికి మల్ళ శివరాత్రికి పోయ్ ఇంక మూడ్ రోజులు మూడు రోజులు పోయినంక శివరాత్రి రోజు పోయినా మళ్ తెల్లారు ఫుల్ జ్వరం వచ్చింది అసలు పో ఎందు పోయ్ నో ఆ జ్వరము నో అట్ల వేడి కురుపులు కుమారనొచ్చి రెండు మూడు ఇంజెక్షన్లు వేసిండు మళ్ళ తెల్లారి బయలుదేరదమ్ మన హన్మకొండకి వచ్చినా మా అత్తమ్మ ట్వంటీ ఫస్ట్ అని మల్ల గుండు చేసింది
మళ్ళీ ట్వంటీ ఫస్ట్ పోయిర్రా ఇగ
మళ్ళీ ట్వంటీ ఫస్ట్ క పోయినా ట్వంటీ ఫస్ట్ కి పోయ్యి మళ్ళ ఆ రోజు ఉండి ఆ మా మేనత్త వాళ్ళ బిడ్డ
ఆహా
అక్కడికి పోయినా అక్కడి పోయి ఇప్పుడు మళ్ళ వచ్చినాం మొన్నొ ఒక పెళ్లి మిస్ చేసినాం అంత ముందు రెండు పెళ్ళిలు మిస్ అయినాయ్ ఏంద్రిది ఫుల్ డబ్లు అడుతానాయ్.
ఈ పైసలకే ఉండ మన హై
ఈజీగా వోడ్చినాయ్ పది వేలు ఈజీ గ వోడ్చినాయ్
పద్దెనిమిది వందలు ఉడ్చినయి మొన్న మొన్న సండే రోజు ఇ టి పోయినము ఎనిమిది వందలు వుడ్సినాయ్ అంతకు ముందు శివరాత్రికని ఇంటికి వోయినము వెయ్యి రు పలు లొడిసినయ్ ఈ నెలల్నే అసల్ ఫుల్లు డబ్బులయి పెనై ఈ తిరుగడా
టైమింగ్ చూసుకున్నవా? టైమింగ్ చూసుకున్నవా?
టైమింగ్స్ ఫైవ్ మినిట్స్ ఐతంది.
ఆ
ఈ తిరుగడానికె పైసలు అయిపోతయ్, ఈ బట్టలు కొనుక్కుందామన్నా పైసలు ఉండేటట్టు
ఉండై వో వొక్కలు చేస్తే ఇం అటు నేను అందుకుంటాను అన్నాను, నేను అందుకుంటాన కాబట్టే గిటెన్ ఐతాండు, లేకుంటే ఏమవ్
ఆ నువ్వెం జాబ్ చేత్తానవ్
నిను కూరగాయలు కట్ జేయపోత
ఎక్కడి పోతాన్నవ్?
ఇక్కడ దగ్గర దగ్గరనే పోతా.
కూరగాయలంటే ఎక్కడి కట్ చేయనికి
వంటలు చేస్తు, వంట చేసుకుంటరు కదా ఇండ్లల్లా
అవును
కూరగాయలు కట్ చేసి వస్తా.
ఆహా
అట్ల
అంటే ఓన్లీ కూరగాయలే కట్ జేసత్తవ ఇగ?
కూరగాయలు కట్ చేస్తా, చపాతి పిండి పెట్టినది పిసుకుతా. పిసికాడ పెడతే వాళ్ళు చేసుకుంట్రూ.
ఆహా మరి చిన్నోడు?
చిన్నోన్ని పొద్దున అన్నవట్టుకుంటడు
పొద్దున్నే పోతవా?
పొద్దున ఆరు గంటలకే పోతనేను.
ఆ ఆరు గంటలు పొయ్యి
తొమ్మిది గంటలకు ఒత్త
అప్పుడు దాకా చిన్నోడు ఉంటడా?
అంటంతడు ఎనిమిదిన్నర కోత్తా ఎనిమిదిన్నర గోదక తొమ్మిది గంటలలకుొస్తే అన్న అన్నం వండుకుంటాడు కూర వండుకుంటాడు బాక్స్వత్ ఉంటాడు రెడీగా ఉంటాడు డ్యూటికి ఇక నేను వచ్చినంక అన్న పోతాడు
అంతేనా చే తనువా ఏను ఓటి మరీ నీకెంత
నయర్ నిజే నాకా నా కొత్తా ఏను ప తొమ్మిది వేళ్ళు వతాయి
అంతేనా
అ
ఇంకెంత ఈ రారు
అట్లయితేనే చిత్తీలు ఈ ఇవన్నీ ఇలా తీసుకుంటాను చినోనికి చైనా అడ్డరిచ్చిన మూననే అరవై వేలైతానాయి
ఆహా
ఇంకా యాభై వేలు ముట్టినయి ఇంకా పదివేలు ఇయాలి నేను ఇప్ప ట్రేడ్ కడతా ఉంటాడు దేరిపట్నం అయినా
అయ అప్పుడప్పుడు తింప్పటి రెట్ ఎందుకు కడ్తవ్ నువ్వు
అంటే ఇచ్చి రెండ్ రెండు నెళ్లు అయింది గానీ అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు బాగున్నది రేటు అట్లా ఈగ ఇప్పుడు ఊగాదికి పోయి నా అపుడు ఇంటికి పోయి
మరీ నువ్వు ఇటు ఊర్లలోకి వచ్చినప్పుడు
ఊర్లలోకి వచ్చినప్పుడు లీవ్ కుంటా అందుకే కదా మీ పెళ్లి ఇప్పుడు ఒక రోజు అనే అడుకోొని వచ్చిన మీ పిల్లప్పుడు నేను పోయినా మీేనుండే స్టార్ట్ అయినా ఉ వన్ ఇయర్ అయితంది లేకుంటే అబ్బో అన్న మస్తుత్ సుక్ కల్ శుసిండు ఇట్లా అయితేనే నెలకు పదమూడు వేల చిట్టు కడతానము ఊర్లు పల్లెలు
ఇవన్నీ
ఇవన్నీ మనా అక్క వాళ్ళ పట్నాణాలుస్తతే రెండు వేలు అయినాయి అమ్మళ్లు వేసుకుంటే నాలుగైదుేలు అయినాయి
ఆ
మరి ఖాళీగుండెమ్ చెత్తమ్ బోర్ చెదా ఇంకా బట్టలు అవి చీరలు ఇది కొనుడు అవి కొనుడు అంటే షాపింగ్లకి ఏం పోను ఆ దసరా గిట్ల పోత గని తెలిసిన షాపే ఉంటది ఇగ అన్నే తెచ్చుకుంటా
అంతేతి
మరి ఇబ్బంది కదా పాపం ఆయన ఒక్కడు ఎంత కాని చేస్తాడు ఇగ
ఆ ఒక్కల్ చేయాలంటే ఇబ్బందే అయితాంది.
ఇప్పుడు అ ఉగాది తెల్లారి మా అత్తమ్మ అప్పులు పంచుతాదట ఫోన్ చెత్తంది
ఏ ఇగ అదే ఒక్కల్ తెల్లాదు ఏదన్ చూసుకోమని చెప్పేసి మా ఓ వాళ్ళంటాళ్ళు ఆ అయితే లేదు కదా అంటే హన్మకొండకు పోతే ఏదన్నా చూద్దాం అని చెప్పి అనుకుంటానమ్ ఇగ ఈ నెక్స్ట్ మంత్ హన్మకొండ కింతానేమో మొత్తం ఇక్కడ లేదు అని అంటే వేరే జాబ్ చూసుకుంటా అని అంటాడ్ అన్న
హన్మకొండల్నే ఉండరు మంచి దగ్గరుంది
ఆ అయితే బాగా దూరము
దూరమే ఉన్నది ఆయెట ఏరియాకి ఎవ్వరు ఉన్నరు మా సురేష్ ఉంటడు మా ఫ్రెండ్ ఉంటడు ఒక ఆయన అటు మైబాద్ల్నే
కావచ్చు కానీ ఇట్ ఎవ్వరు లేరు ఏం లేదు. చుట్టాలు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ
ఉండాలి చుట్టాలు ఉండాలి ఇప్పుడంటే పర్లేదు గని చిన్న పిల్లల అప్పుడు గాని
ఇగ అందుకే హనుమ నెక్స్ట్ మంత్ హనుమకొండకు ఇయ్యమని చెప్ చెప్పి అన్నరు. ఒకవేళ హన్మకొండ కితరెమో ఇక్కడ లేదని అంటే వేరే జాబ్ చూసుకుంటా అని అంటాడు ఇగ అన్న
హ్మ్
ఇది లేకపోతే ఇగ అయి లేదు ఈ తిరుగుడు వశం అయితే లేదు నాకు పోను మూ మూడు గంటలు అయితాంది రాను మూడు గంటలు అయితాంది. నావల్ల అయితే లేదు మూడు గంటలకి ఎక్కువ అయితాంది ఇంకా
ఇంకా తిరుగుడేమో గని ఖర్చులు బాగా అయితాయిరా ఇప్పుడంటే ఏం కాదు గని ఇప్పుడు ఏదన్న ఫంక్షన్ చేస్ ఉన్న చిన్న చిన్న పెద్ద పెద్ద మనత మన సొంత వాళ్ళు ఫంక్షన్లు చేత్తె వేల ఖర్చులు వత్తానయ్ ఆ వేల ఖర్చులు మన జీ జేబులోకెళ్ళి పెట్టుకోనుడే అయితాంది తెలుసా
ఈగ అయితే మాయి అన్ని జీవితంలోకెళ్లే కానీ దానికోసం అని చెప్పి దానికోసమని చెప్పే రోజు ఇక సరే అని ఇద్దరం ఉంటాను కదా అని మేము వచ్చినప్పుడు ఎట్లా అది ఇది అని చెప్పేసిగ వీళ్ళ వీళ్ళు ఆటలు మావోలు ఇక ఇంటి పంపియ్యరు మాకు అంటే కష్టం అవుతుంది బాగా
ఉ మరి అంతే
ఈగ అదే హన్మకొండ పోతే మంచి ఉంటది కొంచెం హన్మకొండ హన్మకొండ పోయినా ఖర్చులు ఎక్కువనే అయితాయి ఇక్కడికంటే అక్కడ
కానీ నువ్వు నీకు అవైలబుల్ ఉంటది ఏదన్నా
ఆ గది అని చెప్పి అక్కడి పోయినా కూడా అక్కడి పోతేనే ఎక్కువగా కదా కట్ చేస్తున్న
ఆ చెయ్య నేను చేస్తా
ఓపెన్ చేసే పెడతా
ఆ ఓపెన్ చేసి పెట్టు
సార్